హలో
ఉమ్ చెప్పండి
హలో
చెప్పండి మేడం.
హలో!
చెప్పండి.
వినిపియట్లేదా
వినిపిస్తుంది. చెప్పండి అంటున్నా
చెప్పాలె
మ్
ఇంకొక ఎయిట్ మినిట్స్ అయితే ఈ కాల్ అయిపో వస్తాది మనది. డిస్కనెక్ట్ అయిది కాల్ కట్ అయింది. పట్టి మీ మాట్ సని హలో!
చెప్పండి
డిస్కనెక్ట్ అయింది అనుకోకుండా కాలు
ఆహా
ఇంకా
మీ అమ్మ అంటే ఇష్టం మీ నాన్న అంటే ఇష్టమా మీకు ఉ
అట్లాండంటే చెప్పలేను ఆ కెరిట్
మ్ హు ఒక్కలే
ఒక్కరు అంటే ఫాదరే
మ్
ఫాదర్
మ్ ఎందుకు ఫాదర్ అంటే ఇష్టం.
మాటలు ఐతే అర్ధం కావట్లేదు అంతే ఇగ
మాటలు
మాటల్లో చెప్పలేం అంతే ఇగ
మ్ హు అ ఇంకా
మీకుకెవరిష్టం మరి
ఆల్వేస్ మై డాడ్
అంతేనా
మ్ అంటారు కదా
ఏమంటారు మీవాళ్ళకి ప్రిన్సెస్సా రా
మొత్తం మీ నాన్న పోలికే. ఒకే అంటే ఎ స అలానే ఉంట
డార్లింగ్ ప్రిన్సెస్
చిన్న అప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉండ అట్లా
అవునా నేను నేను కూడా నా చిన్నప్పుడు ఉండేది.
ఏ ఏమని
డార్లింగ్ ప్రిన్సెస్ అని పెట్టకపోయేగ నేను.
ప్రిన్స్ అని పెట్టు.
ఆ
ప్రిన్స్ పెట్టేదా ట
అవును నానిక కొడుకు
అబ్బో ఇంకా
అ నిదర్పోడోళ్ళొచ్చేటి మా మా డాడే ఫోటోతో దిగిందీ
అవును హుజురాబాద్ సైడ్ వర్షం బడ్డట్టు ఉందిగ
పడ్డాయి పడ్డాయి
హ్మ్ హైదరాబాద్లో కూడా వర్షం బనేవడతన్నట్టు ఉంది
అంతేం లేదు ఇక్కడ
హ్మ్
ఇక్కడేం లేదు నేను ఇంతవరకు బయటికెళ్ళలేదు నేను అయితే ఈయళ
మ్ హు ఎంజాయ్ జేత్తాలే గ రూమ్లోనే ఇ
ఏం జేయ్య ఇవరాత్తినే నేను ఇంత పొద్దు గాంచే లేవలే ఇందాక కాత లేసిన తిన్న
హ్మ్ హు
టువల్ అవర్స్ వరకు పొద్దు గలా సిక్స్ పోదే మళ్ళా సిక్స్ కత్తర్
హ్మ్ హు
పద్ జరం వచ్చింది
ఆహా మరి నీకు ఎవల్ కుకింగ్ చేత్తాలు
హాస్టల్లోన్నీ హాస్టల్ అంటేనా
అవును గద
ఎంతైనా ఫిష్ కర్రీ సుప్పర్ ఉంది కర్రీ కంటే ఫ్రై యే వేక్దమ్ ఉంటది ఫ్రై
మ్ సూపర్ ఉంటాయి
అత్తవాళ్ళ ఇంటికాడ ఏం ఉండవు
అంతే ఆ ఏంటి
ఉన్నా అప్పలొత్తిచ్చినా మేమ్ ఇక్కడ గ్యార అప్పలు చేసుకొని నిన్ను దీసుకొని పోయిన ఆడికి
మ్మ్
అందరుకిచ్చ తింటానికి ఇగ అయిపోయినయ్ అప్పలు చెయ్ అని చిన్నపిల్లలు ఎమ్మట పడితే అప్పలు చేసింది ఐదు కిలోల అప్పలు
మ్మ్ తిన్నార మరి తిన్నార మరి తిన్నార
తింటాన మళ్ళ
ఎన్నడు
జానప్పలాం
ఆ
మ్ హు తింద
అసల్కే హెల్దీ గా ఉండాలి మీరు ఇప్పుడు
ఎందుకు
అప్పట్లేక్కే కాదు కదా మీ ఇప్పుడు మీరు డు ప్రొఫెషన్ చేంజ్ అయిపోయా
అయితే
ప్రొఫెషన్ చేంజ్ అయినాప్పుడు తినాలే మంచిగా
అవున ఓకే తింటా
ఫ్రూట్స్ గిట్ట బాగా వాడుకోండి
ఫ్రూట్స్ ఫ్రూట్స్
ఇగ మస్తు తీసుకోత్తడు మా డాడ్ అయితే ఎక్కువ ఫ్రూట్స్ కే ప్రిఫర్ చేస్తాడు
అంతేగా
ఉమ్
కిస్మిస్లు ఉంటాయి బాగా తినండి
ఆ
కిస్మిస్
అర్థం కాలే
కిస్మిస్
ఉమ్
క్రిస్మిస్, బాదం అవి బాగా తినండి మేడం అంటున్న
హుం
అహో కిస్మిస్ బాదం
ఉమ్
బాగ తినండి
తింటా ఏమైతది
రిజల్ట్ మీకే తెలుస్తది
ఉహు ఇంకా
ఒక ఫుడ్ టేషానీకి ఇన్ని చెప్పుడు అయితంది
ముళ్లులు తీసుకుంటానికి ఇబ్బంది అయితది కదా చపలల్లో తినబుద్ధి అయితది గాని
అయితది గా
ఇప్పుడు ఏం గొంతులో ఇరికిందా
ఇరుకలేదు
దానికి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా
మెల్లగా తిను ఆయంత ఏం లేదు
ఇంకా నయం అయి ఫ్రై చేసినాయి కాబట్టి ఏం కావట్లేవు ఒచేసినాయ్ ఉత్తిగానే
ఉ
ఉత్తిగానే వచ్చేసినాయ్ ఫ్రై చేసినై కాబట్టి
ఎగ్జామ్స్ ఎప్పుడు అంటన్రు మరి
ఏప్రిల్ ట్వంటీ సిక్స్, ఎగ్జామ్ డేట్ ఒచ్చింది!
ఒచ్చింది, నాకు గూడ తెలుసు
తెల్సా ఆ
ఏ గ్రూపులో ఉన్నా నేను
నేను
ఏ గ్రూపులో ఉన్నా నేను
ఊ హు
ఉమ్
డీటెయిల్స్ చెప్పొద్దన్నాన
ఉమ్ ఓకే ఓకే
నీకు
అది వెదర్‌బా సల్ సల్లాగున్నాది మంచిగా మ్మ్
ఇంకేన్ని మినిట్స్ ఇంకొక్క వన్ మిన వన్ మిన థర్టీ సెకండ్స్
ఎంతా
వన్ హావర్ మీద థర్టీ సెకండ్స్
అంతేనా
ఇంగంత వేరే వాళ్ళకి కాల్ చేసుకుని మాట్లాడాలి ఇగ
మళ్ళీ ఎవళ్ళికీ చేత్తవ్
శివాని అని మా ఫ్రెండ్స్ కొంతమంది జాయిన్ అయిళ్ళు వాళ్ళకి జేస్తా
ఒకే కాల్ చేయండి బీజీగ ఉన్నట్టున్నారు
ఉమ్మ్ రేపు మాట్లాడుకుందాం మళ్ళా ఫైవ్ మినిట్స్ ఈ యాప్ల
రేపు ఉంటానో ఉండనో నేను
ఫైవ్ మినిట్స్‌ కి ఏమైతంది
నేనుండా రేపు నేనుమరి డ్యూటీకి పోవాలి
ఉమ్మ్మ్ నైట్ ఎప్పుడు మాట్లాడవా
సిక్స్ థర్టీ అయిపోయిన తర్వాత
ఆ మాట్లాడుతా తి సిక్స్ థర్టీ తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే అయిపోద్ది కాల్
మ్మ్ సిక్స్ థర్టీకి అయిపోతది సెవెన్ కి ఇక్కడికి అత్తా
అ
మ్మ్
సరే అయిపోయిందా టెన్ మినిట్స్ ఇంకా ఎయిట్ సెకండ్స్ ఉన్నాయ్
నైన్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకెండ్
రేపు ఉగాది ఫేస్ట్ కదా మరి ఇంటికి పోతలేరా రేపు ఉగాది ఫేస్ట్ కదా ఇంటికి పోతలేవా
పోతలేను
ఎందుకో
వెళ్ళవిగ వన్ వన్ ఇయర్ వరకు పోను అటిగా ఎగ్జామ్స్ వర ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కి అత్తా ఓ టెన్ డేస్ మ మాహ అంటే టెన్ డేస్ ఉంటా ఆడ
మ్మ్ అవునా
కాన్కుర్ ఐడి కార్డు ఇ
హ్మ్ సరే